హలో ఏం చేస్తున్నావ్
బట్టల్ మడత పెటింగ్స్ బట్టలు మడతలేస్తాన్న
ఆ
నువ్వు
నేను రికార్డు రాశాను
ఊహూ ఏ అది కార్ట్సా
ఆ
ఇప్పుడేం రికార్డులు రాస్తాన్నావ్
ఇంగ్లిష్
ఇంగ్లీష్ రికార్డా
ఉమ్మ్
అవును ఎగ్జామ్స్ ఎప్పుడు మీకు మిడ్ టూ
డ్ టూ తెలీదు మాకు ఇంకా మిడ్ వన్ ఇంగ్లీష్ నైన్టీన్ మార్క్స్
ఊహూ ఇంగేం లే
అందరినీ అడకుండా నన్ను పేపర్ చూసి మరీ అడిగి అన్ని మిస్టేక్స్ అన్ని చెప్ ప్పి మళ్ళ పంపిచ్చాను
అబ్బా
ఇద్దరం అనుకోవాల్నా
మ్మ్ మ్మ్
తివ్యూ అంతే ఇంతకు ముందే కాల్ చేసిన
ఆ
ఇంట్లో
మ్మ్
అప్పు ఏముంది రాద్దాములే మళ్లీ హన్నా
చెప్తివా
మ్ పక్కన వేరే వాళ్ళు ఉండారు అందుకే
ఆహా
ఏం క్లాస్ పీగుతాడో ఏమో నాకర్థం కాలా ఇంటికి పోయి మళ్ళ చేస్తాను ఫొను అననె
ఆ
నాకు వళ్ళ అవట్లేము
అయ్యయ్యో ఏం కాదులే ఆడ
హ్మ్మ్
మాకి నెక్స్ట్ మంత్ సిక్స్త్ నుంచి మాకు ఎందుకు డే బయట పెట్టినాడు ఎగ్జామ్స్ అంటే రోజుకు రెండే ఆ మిడ్డు రోజుకు రెండే అంటే డైలీ ఉండండ కదా ఇప్పుడు వచ్చి మండే వెడ్నెస్డే ఫ్రైడే అట్లా పెట్టినాడు ఎందుక్ గ్యాప్ ఇచ్చినాడు ఒక రోజు ఏమో ఎందుకు గ్యాప్ ఇచ్చినాడు తంగాల
సదవులనేమం
ఏమోబ్బా మేల్ తెలుసా గ్యాప్ ఇచ్చి లేకపోతే ఎంత రాడ్డుగా ఉన్నాయి తెలుసా తెలుగుమా సబ్జెక్టులో
ను నువ్వు వస్తావు
నేను రేపు బైల్దేరూదం అనుకుున్నాను ఎసా రేపు హాలిడే లే ఇంక రేపు వస్తే మన్నాటి నుంచి
రేపా రేపు కాదు కదా అన్నాడు
పిల్ల ర ఏేప ఇచ్చినాడు కదా నేను అట్లా అనుకున్నా ఆడుబన్న ఇంకా రేపు గ రేపుగాని రాన్నాడు మొన్నాడు వస్తా
మన్నాడు హల్డే
ఆ ఫ్రైడే వస్తా నేను ఫ్రైడే వచ్చినాను అనుక సాటర్డే కాలేజ్ పోవచ్చు అట్లా మళ్లీ సాటర్డే కాలేజ్ బతు సండే రెస్ట్ మండే ఇలా ఎక్సామ్ ఉంది ఇంటర్నల్ ఆ హ్మ్మ్
మాకు ఈసారి వచ్చింది ఒకమా బేసిక్ సివిల్ మెకానికల్ సివిల్ దరిద్రం ఉంటెంట తొంతరద్ద్రం
అ
ఎందిరా స్వామి కర్మ ఆమె క్లాస్ చెప్పేది తక్కువ క్వశ్చన్లు అడిగేది ఎక్కువ
హ బాగుంటా ఇ కదా యాడారా
రెండు గంటలు క్లాస్ ఉంటే
ఎంతా బాగుంటామా మసాలా పలాలా హ్మ్మ్ హలో
రెండు గంటల క్లాస్ ఉంటే క్వశ్చన్ అడిగేదానికి సరుపో
ఆ ఉ అవు ఇంకా పండగ ఎట్లా చేసుకున్నావు ఏం కదా ఏం చేస్తుంది పండగకి
పండగకేముంటుంది మాములు
మామూలేనా స్వీట్ ఏం చేసి లీ మేము రెండు చేసింటి కుడాలు పోలీసుండు మీకా ఇప్పుడు ఏంది అ సర్దిపోయిన రదిస్తారలా అ ఇంకా
ఇంకేమి లేదు
న
చెప్పాల
చెప్పాలబ నువేమన్నా సాయికెన్ని ఎన్ని ఎన్ని యోచన ఇంట
సెవెను ఎయిట్
ఉహ్ ఉ మీ క్లాస్ లో ఆల్మోస్ట్ అంతా పాస్ అయిపోయినారా
ఆల్మోస్ట్ అంటే అయినారు మా ఫ్రెండ్స్ ఎచ్చులు చూల్లేక నఉన్నా వాళ్ళు పాసయినారని
ఆ
వాళ్ళిప్పుడుూ రియల్ ఫేసెస్ బయట పెట్టినారు
అంటే
అంటే రియల్ ఫేసెస్
అర్థం కాల
రియల్ ఫేస్ బయట పెట్ మారేజేసి వచ్చినాక
సంగా ఏ పంట అ బాధ
అర్థమైంది ఏమని చెప్
అవునులే మఊ పో ప నేను మర్నాడ్ బయల్దేరాల మధ్యాహ్నం అన్నము బెండకాయ బజ్జి ఉ మళ్ లీ ఇంగా ఈవెనింగ్ వచ్ చ్చి ఫ్రూట్ మిక్స్ జ్యూస్ తాగినా ఇంగా స్నానం పోదామని కున్నానా ఇంగా ఏంది పో బుద్ధి స్నానం చేయబుద్ధి కాలే జడ గుడ ఇప్పిన తల స్నానం చేద్దామని ఇం ఏమో చేయబ చేయబుద్. ద్ది కాలే ఇంక అట్లే ముఖం గానీ కడగలే ఇంకా ట్లే వడియాలన్నా చి వేసేద్దామని విప్పి ఏ పైకొచ్చి తిప్పిన ముంద్ నీళ్ కొ కొట్నమా హు నీళ్ళలు ఏన్నది నీళ్ళు వేస్తామా అవి ఇంకా ఆర్లే ఎండలేదు ఇంకా మెత్తగా ఉన్నాయి. ఇవి పిండి పిండి మల్ల దాళ్ళని అట్లే పడిచీ ఇంగా బట్టలు ఉతికేసి బట్లు మడతలేస్త అన్న ఇ జదగి జైమో హు అ ఏ పళ్ళ ఇదో మా ఎట్లా వచ్చన్నాడు అ బట్లు కొండ బొమ్మను మడతలేసింది. రెండు కిందికి మీకు మీది ఇంకా చెప్పలే కదా టైమ్ టేబుల్ మ
ఫస్ట్ మీడ్ మొన్నే కదా అయ్యింది. అప్పుడే ఎట్ట చెప్తారు టైం టేబుల్
మాకు చెప్పేసినారు శు సిక్స్త్ నుంచి
హు
హు సిక్స్త్
అప్పుడే సిక్స్త్ నుంచా
ఆ మళ్ళీ అది అయిపోతానే ఇంకా ల్యాబ్లు అమ్మా. ఎక్స్టర్నల్ ల్యాబ్ పెడతాడు. ఎక్స్టర్నల్ ల్యాబ్ అయిపోతేనే సెమ్. సెమ్ అయిపోతే ఇంటర్న్‌షిప్ అన్న ఉంటాది. ఇంటర్న్‌షిప్ అయిపోయినాక రెండు నెలలు క్లాస్ చెప్తాడు, ఫైనల్ ఇయర్ అయిపోయింది. అంటాడు అయిపోయా కదామ్మా మా పని. అందుకే ఇంకా నేను మళ్ళా ఇంటికి ఎప్పుడో వచ్చేదని చెప్పి ఈ సారీ ఎట్లా ఆటినెన్స్ ఎయిటీ ఫై ఉంది ఈ మంత్ ఒకటే తీసుకుంటాడు అటెండెన్స్.
హు
ఆ ధైర్యంతో కొన్ని రోజులు ఆబ్సెంట్ పెట్టుకున్న మళ్ళీ ఇంక చూడు. సేమ్ మా నెక్స్ట్ వన్ మంత్ అంతా రాము ఇంటికి. ఆ పైన ఇంటెన్షిప్ కి యాటికి పోతామో తెలీదు. అందుకని చెప్పి ఇప్పుడు ఇన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నా. వారం అయిపోయింది. ఈ రోజుటికీ ఇంటికొచ్చి వారం అయింది. ఉహు రేపు పుట్టపర్తి కన్నా పోవాలని ప్లాన్ వేసాం.
పుట్టపర్తి గుడియా
సాయిబాబా అంటే గుడికనేం కాదు ఊరికే అట్లా ఆ షాపింగ్ కి
రిచ్ కిడ్స్
బా బా చాలు చాలు గా చాలు
చికకిట్స్
అంటే షాపింగ్ వస్త రిచ్ కిట్స్గతారా ఆ ఉహుమ్ ఓకే గుర్తు వైపుకుంటా
పెటుకో పెటుకో
ఇంకా వచ్చే రోజు మాడికాయ చట్నీ చేయించుకొస్తా ఆ అనిటికి
నేను టమాటా పికిల తెచ్చిన
అవునా నేను మామిడికాయ ఈ చే కు సాను
అవును
ఎంది బాగా చేస్తున్నారా ఇప్పుడన్నా వంటలు పీజీలో నాకు తెలుసుకుంటంటే పీజీకే రావద్దుగాాలే నిజంగా వంటలు పీజీ లో పెట్టే ఫుడ్ తలుుకుంట అంటే నాకు పీజీకి కూడా రాబద్ది కాలేదు తెలుసా
నువ్ పీజీకి వచ్చినాక ఓ నిమిషం కూడా కు కోలెవ్ నువ్ పీజీకి వచ్చినకా ఒక నిమిషం కూడా నువ్వు కూర్చోలేవు
అంటే నా బెడ్ అంత ఇదిగ అయితే ఉంధా ఉమ్
ఏయమో అక తెలీదు నేను పోాల పక్క
ఒకసార్ లుక్ వేయాకుడాధా
హు ఆ మనకి ఏడ స్వామి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు మనం ఎ డిస్టర్బ్ చేసేది
మ్ హుహు మ్ మ్
మ్
హ
నువ్వుంటే నవ్వు గద నకు ఎంత హ్యాపీగా ఫీలైన తెల్సా
ఎందుకు అంటే ఈవినింగ్ వచ్చినప్పుడు నుంచి నా బెడ్ పైనేనా
కోనీ తల్చు కొని
ఆ అది కాదు నేను అడిగేది చెప్ ప్పు ఈవినింగ్ నుంచి నా బెడ్ పైనేనా ఇప్పుడు కూడా నా బెడ్షీటే కప్పుకుంటందా పండుకున్నప్పుడు కూడా ఆ నా దిండు బెడ్షీట్ ఆడేసింది
ఏమో ఐ డోంట్ నో
యూ సి ఒకసారి చూడు చా ము అన్ తప్పు చేసిన ఏమైనా పెట్టేసిర బెడ్ నిండుగా ఏమన్నా గ్యాప్ లేకుండా ఏమన్నా పె ట్టేసి రావాల్సుండే నేను చ పె క్స్ట్ టైమ్ అదే చేస్తా నేను చీ నాకు కోపమొస్తాంది
హుహు
నిజంగా సీరియస్లీ మౌనికి ఫోన్ చెసి వీడియో కాల్ చేయమని చెప్పి ఆ
ఆ
ఏ ఏంది ఏమ ఏం చెప్తానంటే నేను ఏం చెప్పేదబ్బా ఏం జెప్పేకి లేదు ఏందో నేను హూ అట్లా అడిగేది కాదు నేను ఏమైనా తీసి నా బెడ్ పైన పెట్టు అనేనికి ఏంది చెప్పేకి నాకు లేదు అంటన్న అట్లా హూ
వదిలేయ్ వస్తావు గదా
ఆ నేను రేపోస్తాన్న అని చెప్తా అంతే
రేపెందుకు ఉన్నాడు గదా
ఆ అయినా అసల చెప్తా నువు నువ్ గాని అట్లే చెప్పవ్
నాన్ మేడ గ అది
ఏమో ఇంక ఏయిడ్స్ నికీ ఉమ్ లీవ్స్ ఉ నువ్ మీరు కిందికి పోయ్నప్పుడు అయక్క దగ్గర్ దా అదె ఓనర్ దగ్గిర లావణ్య అక్క కాడ నదీ చైన్ ఉంది ఒట్ యా డ్రోచ్చిండేది అది ఇప్పిచ్చుకొ ఆబ కి చెప్పినా మోనీకి గుర్తు పెట్కుంటుందో లేదో సారి అడుగు ఆయక్క క్ అక్కా వైష్ తుది ఏందొ వాడుతుందంట కదా ఎల్లన్ తాంది ఫోజ్ ఉమ్ ఇంక ఇంగేమ్ ఇంగ ఉష మొగ్ మొఖం వెలిగిపోతాంటుదియె
ఆయ్
ఉషా ఫేస్ వెలిగిపోతాంటుంది కదా అండి
దేనికి
బాగ ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి
లేదు అట్ల అంత ఏం లేదు పాస్ అయినాం పాస్ అయినాం పాస్ అయినా సాటిస్ఫాక్షన్ అయితె నాకేం తెలుసా నేను నువ్ రాక్పొయిన ఆ పాప అన్న అయ్యింది కదా
అవున్లే
అనె
ఉమ్
ఆ పాప గూడ యాడ చెప్పల నా గురించి
బావుందా ఇంగా ఆ ఉష చాన బయపడిందిలే బాబులె
ఉమ్ భైపడిందనికే వచ్ చిందిలె
ఊను.
నాకింట్లో. నా గురించి. చే ఆలోచించేకన్నా మయం. అప్పు గురించి ఆలోచించండింటే ప్చ్. చెప్తే మన్. తిడుతారనేకన్నా.
ఉమ్.
ఎక్కువ బాధపడతారు అందుకే.
అవును.
ఉమ్. తిడతాడనే దానికన్నా అట్లా బాధపడతాడని చెప్పేసే నాకు. చనే చనిపోయే అసిం.
కరెన్ మీ సరే నేను మళ్ళీ చేస్తా వుండు ఆహ్.